ఫోర్ చేయకున్నా అయ్యయ్యో అనుకున్నాను
ఆ
రీఫ్రెష్ చేసిందో లేదో చేసేసాను వెంటనే అనుకున్నాను
చేత్తనాను నువ్వు చేసావు కానీ రీఫ్రెష్ చేతున్నా బానే వచ్చింది కాల్
ఊ ఊ దోశలు తిన్నాను మా అమ్మ రెండు దోశలేసింది దోశలు తినేసి దివ్య ఫోన్ చేసింది దాంతో మాట్లాడాను ఈలోపు మళ్ళీని ఫ్రెష్ అవ్వడానికి బల్లి పడిందా చేతి మీద
ఊహూ మీరైతే అవును గుళ్ళుకెళ్లరు కదా మాకైతే ఏంటి
ఏం కలర్ బల్లి అనుకున్నావు బ్లాక్ కలర్ బల్లి నల్ల మచ్చలు ఉన్నాయి దాని మీద అది ఎక్కడ పడింది అనుకున్నావు మోచెయ్యి ఇలా మడు ఊ మోచెయ్యుంటది కదా
ఊ ఊ
ఆ చేతిప్తే ఫ్రంట్ అక్కడ పడింది వైట్ గా ఉంటది ప్లేస్ మనకి ఫ్రంట్ హ్యాండ్ దగ్గర బ్యాంగిల్ స్ చివరికిలా లాగుతూ ఉంటాం చూడు అక్కడ పడిందా అదో వన్ మినిట్ అన్నా అలాగ ఉండిపోయిందేమో దులుపుతుంటే వెళ్ళట్లేదు పంది మొఖం ది
అయ్యో
అలాగ ఉండిపోయింది మా అమ్మేమో ఏస్ స్నానం చెయ్యి స్నానం చెయ్యి అని చంపేత్తుంది ఊగా బావ ఇంగా నన్ను! ! ! ! ! ! ! ! ! ! ఇల్లా లేదు మా అమ్మ స్నానం చేయ్యపొతే అనేది ఇంకెళ్ళి స్నానం చేస్తే వచ్చాను అనమాట ఛాట్ జీ పీ టి నడిగితే
పొద్దునుంచి చేయలేదేంటి
కాదు చాట్జీపీటీని అడిగితే ఏం చెప్తుంది అనుకుంటున్నావ్ ఇలా పడింది ఇక్కడ అని చెప్తే అలాంటియన్నీ ట్రాష్ సైంటిఫిక్ గా ఏ ఇలాంటివి ఏం నమ్మకూడదు అని చెపింది అయన్నీ మాకు తెలిసలేగాని సోది నువ్వు చెప్పు ముందు బల్లి సాస్ థాంజేప్ ప్పని జెప్పాను బల్లి అంటే అది ఏంటో నా చేతి మీద మచ్చలు వచ్చేసెయ్ అనుకుంటంది బ్లాక్ అండ్ వైట్ మచ మొన్న బల్లి పడిందంటేే నా చేత మీద మాచ్చలొచ్చేసాయ్ ఏమో అని ఫీల్ అవుతుంది అప్పుడు బల్లి ఫోటో డౌన్లోడ్ చేసి బల్లి శాస్త్రం గురించి చెప్పి నాక అంటే అప్పుడు టైమింగ్స్ బట్టి చెప్తారనా సెవెన్ థర్టీ అరౌండ్ అలా అలా ఆ టైం కి పడింది అని చెప్పాను చెప్తె చెప్తుందన్నమాట ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ న్యూస్ వింటనంట మనీ వతదంట పోతదంట అప్స్ అండ్ డౌన్స్ వతయంట
ఇయన్నీ ఎప్పుడు ఉండియెగా కొత్తగా చెప్ప మనా
చిన్న చిన్న డిస్టబెన్ లు వత్తయ్ ఇయి అయి అని చెప్తుంది సరే ఇప్పుడు తలస్నాం చేయాలంటే అది నీ ఇష్టం చేత చేయ్ లేదంటే అమ్మ బానే ఉంది అనేది ఇంకా సర్లే ఏం తలకాయస్నానాల్లు ఏం వదులె సర్లే గానీ యెళ్ళి నీట్గా స్నానం ఈ బల్లులు ఇయన్నీ పడితే రాషస్ అలాంటివి వచె హె బబా అందె నువ్వు అంది అలానే చెప్తుంది ఏంటి మనీ అప్ అప్స్ అండ్ డౌన్స్ అంటే మీషో పేలైటర్ లో పెట్టాను కదా అది అంటే ఇంక కట్టక పోతే ఏమున్నయ్ ఈఎంఐ చూసి మొత్తం అని కట్చేసాతాడా ఎంటి అనుకున్నాం
హ్మ్ మరి కట్టమన్నప్పుడు కట్టేసుకో దానికోసమ అయన డబ్బు బ్బులు దాసుకోవాలి
ఏం చేయను మరి డబ్బులు పాడి కట్టేతాను ఇయి ఏమో ల్యాగవుతుంది వన్ వీక్ అయిపోయి ఉంటది
హ్మ్
అవును అండి నైట్ డ్రస్సులు దొరుగుతలేదు మొన్నా నీ ఈ నైట్ డ్రస్సులుది పెట్టాను చూసావా ఫోరా త్రీయా థౌజండ్ అంట
ఎంటీ త్రీ తౌసండ్ ఆ
త్రీ థౌజండ్ కాదే త్రీ నైట్ డ్రెస్లు థౌజండ్ రూపీసు హ్మ్
నాకు ఎలా వినిపించిందంటే త్రీ థౌజండ్ అన్నటే ఇనిపిచలా త్రీ థౌజండ్ ఉందెమో అని అన్నటు అనుకుంటున్నా
హ్మ్ త్రీ నైట్ డ్రెస్లు థౌజండ్ రూపీస్ అంట చూసాను ఆర్డర్ పెడ దాం అనుకున్నాను ఆడ ధెగ్గారా అందుగా అలా
ఎందుకులే బాబు ముందే ఆర్డర్ పెట్ న్నా ద అది బగు
అది వళ్ళనే దుబ్లో చూసింది ఆది అది మిషోలోంచి ఇట్లోంచి రాదు మళ్ళీ సైట్ లోకి వెళ్ళా ఆర్డర్ పెట్ ఆ అది కంద్ర యెందంటే ఇంకా నా పని అస్సామీ ఆ ఎన్నమాట అలాగయింది అందుకని సరే అని మీ దానికి అ పెట్టన అదలా
పొద్దు నుంచి వైఫై లేదు కదా మా అమ్మదే మా అమ్మకేమో నా వైఫై రావట్లేదు
ఎ
అందుకని మా అన్నయ్య ఇంకా పెట్టి చేసడ వైఫై బ్యాలెన్స్ వేస్తాడు
పోన్లే నా దసలు పొద్దున్నంచి చఛార్జింగ్ ఫోను ఫార్టీ ఎయిత్తే గ్రేట చార్జింగ్ ఇలా పడ నాను ముప్పై తొమ్మిది ముప్పై ఐదు అలా ముప్పైకి వచ్చి తర్వాత తీసారున్నాను
నే నేమో ఆ అమ్మాయి చేస్తాన అండీ కదా మళ్ళీ ఛార్జింగ్ లేకపోతే యి అలాగాని పొద్ది నుంచి నైన్టీ టూ వచ్చే వరకు పెట్టుకున్నాను టీవీలో అలా చూతా
అబ్బో నది మాక్సిమం ఎక టీ వరకు ఎడతాను అంతే చార్జింగ్ నైన్టీ కూడా ఎక్కన ఎవాన్ను ఎప్పుడో మర్చిపో ఇ పోరాపాటునలా ఉ టే తొంభై అలా ఎత్తుతుది కానీ ఇప్పుడు ఎక్కను అలా ఎయిటీకే ఆఫ్ చేసేత్తాను
ఊ మనం ఏదైనా పని చేత్తా ఉంటే దాని మీదే ఉంటది నాకైతే ఇవాళ ఫస్ట్ దే ఎప్పుడువుతాదా ఎప్పుడువుతదా పొద్దున లెగిసిన కాడి నుంచి
ఆ హూ ఊ బానే ఔ ఇప్పుడు మళ్ళీ మా అమ్మని పెరుగు పాకిడ్ తెమ్మన్నాను తెచ్చింది అనుకోంటా అది తినాలె ఊ
మరే అది అడగలేదా ఏం టో చెయ్యమంది మళ్ళీ అడగలేదు
వంటది
టెలీకాలర్ ది
ఎం చెయ్ మందా
అదే నిన్న అడిగాను కదా నిన్న దానికి కాల్ చేసి
ఆ ఏ నా దాంట్లో మనీ ఉన్నాయి ఏం చేయనండి అంటంది వద్దులే ఇంకా దానికి కంప్లీట్ అయిపోయింది ఏమ ఏం అవసరం లేదు లే ఇంకా అన్నాను
హ్మ్
సరే అంది మళ్ళీ ఎందుగా అదం భయపడుతుంది అందుకన్నా ఏదోకటి జరిగిందనుకో ఇంకేముంది అందుకే వద్దులే బాబా అన్న అవును అయ్యోయో మన త తిప్పలు మనమే పడతం బెస్ట్ ప్రసన్నది ఎలా కంప్లీట్ చేత్తన్నట్టుందే ఇది అందరికీ షేర్ చేసేసి వాళ్ళతో మాట్లాడేసుకుంటున్నట్టుంది ఇది లేదంటే అది ఆగుతదా
ఏమోనే అలా ట్రై చేసాను కదా నాకెవరో తెలియని తెలియని వాళ్ళకి కూడా మెసేజ్లు ఎట్టే నే అందరూ యూస్ చేయట్లేదు యూజ్ చేయట్లేదు అని అంటన్నారు
ఊహూ బానే కష్టపడ్డావే ఇంకా నేను ఫోన్ ఛార్జింగ్ పెట్టి వెళ్ళి బ్లౌజ్ కుట్టుకుందాం అనుకున్నాను ఈ లోపు మెసేజ్ పెట్టావు సరేలే అని చేశాను చేసాను కానీ ఓపిక రావట్లేదు ఏంటోనే నేను చేసొచ్చాను ఆ నే కూర్చున్నా అయినా ఓపిక రావట్లే ఏంటో ఎక్కువ కాల్స్ మాట్లాడితే నీరసం వచ్చేద్దే ఎక్కువ సేపు వాగుతా ఉంటే అవు నా అన్న
ఇవాళ పొద్దున్నక నుంచి కొంచం ఉంటళ్లే అ
ఏ చాలని అసంగ ఉంద పద్న్న కావాలనా కొంచెం వష్టం తరగా మాట్లాడినట్టున్నావు్ నువ్వు
ఆ ఇంకా సాయంత్రానికి మొత్తం అయిపోయింది బ్యాటరీ
ఆ
అే తినకముందు ఎనర్జీ బాగుంటది తిన్న తర్వాత ఏంటో బతుకమ చద్దే
హ అయిన తర్వాత రేపు మార్నింగ్ మాట్లాడుక వచ్చింది వెయ్య ఇంకా న నీరసం వచ్చేసింది అసల రేపు మార్నింగ్ కంప్లీట్ చేసేద్దాము కుచ్చ నలాగా
ఆ
దున్నే మొదలెట్టెదం పదింటికి
ఇవాళైనా ఏంటి ఎక్కువసేపు మాట్లాడేసామా ఏంటి అనిపించింది
అవును మరి రెండు కాల్స్ మాట్లాడేమే ఇంక నాయ నాయో ఫోరు నీయో ఫోర్ అందరం అయ్యబాబోయ్ చాల్ సెప్ మాట్లాడకున్నా
అవును
ఈ పెట్టన బానే వచ్చినవి ఇవి ఎలాస్టిక్సు అన్ని సైజెస్ ఇచ్చాడాడు చక్కగా
హ
బావున్నాయి బలేగా హయిర్ బ్యాండ్స్ స్టిచ్చెస్ కూడాడ కూడిచ్చటన్ సాటిన్ క్లాత్
నిద్రొచ్చేత్తుంది ఏంటి అవలింతలు వచ్చేతూన్నాయి నాకు
వాకింగ్ చెయ్యట్లేద
చేత్నాను కానీ తొమ్మిదింటి వరకు పడుకోను కాసేపు తిన్నది వెంటనే పడుకోకూడదు ఒక గంటనే వాక్ చెయ్యాలి
అబ్బో బానే ఫల్లోవవతు నిన్ కంట్రోల్డ్ గా ఉంటావున్నీ లైఫ్ ఇట్ల నువ్వు ఎప్పుడన్నా అనుకున్నావా
అస్సల్లేదు కానీ ఉగాది రోజు మాత్రం బాగా ఏంటి తినేసేను అనిపించిందా ఉగాది పచ్చడి వేస్సేను చాట్జీపిటినీ అడిగి ఏంటి తినేసి తెగ అడుగుతున్నాను చాట్జీపీటినీ ఇంటి ఉగాది పచ్చడి తినేసి తిన్నా ఏమన్నా అవుతదా అని అదేవో బాబోయి ఇం ఏంటి వన్ ఫిఫ్టీ క్యాలరీస్ కన్నా అది ఎక్కువ తినకూడదు అని అన్నది నేను ఇంకా దానికన్నా ఎక్కువే సూసుకుంటా ఎందుకంటే అందులో బెల్లం ఉంటది మళ్ళీ అన్నీ ఉంటాయి కదా అర్టి పండ్లు అవన్నీ
అవును
ఇయి గ్రేప్స్ గట్రనేమో యాపిల్స్ అయి అంటే న్యాచురల్ షుగర్స్ అంట
ఊ అవును ఈ సపోటాలు సపోటాలు పండు పోయిన మావిడికాయలు మాంగోస్ అసలు తినకూడుదు ఆరే టెన్ త టీ అయిపోయిందుండు